ఉ చెప్పండి.
ఏం చేస్తున్నావ్?
ఇప్పుడే లేసాను.
అబ్బో తిన్నవా?
నీ ఫోన్ కాల్ తోటే లేశినా తెలుసా.
అవునా
ఆ
తిన్లేదా మరి మధ్యాహ్నం.
ఎడ తిన్నదిలేదు. పొద్దుగాలనే తిని పడుకున్నా. ఆహ తిన్నరా మీరు?
ఇప్పుడు ఆకలై ఇప్పుడే తింటన్నా.
వేళ్ళి తిను మరీ. హలో
హు హూ
వెళ్ళి తిను.
అర్థం కాలే.
వెళ్ళి తినుపో అంటనా.
తినుకుంటనే మాట్లాడతాన్నా నీతోని.
హ్మ్ నైస్. వెరీ నైస్.
ఇంగ్లీష్ మాట్లాడద్దు.
ఓకే ఓకే
నీకు ఇచ్చే టాస్క్.
ఏం కర్రీ మరి. ఎంకురా? హలో
పప్పు పా
అంటే
పప్పు పాలకూర అంటే.
పాలకూర నువ్వే అండినావా.
ఆ
డాడీ లిటిల్ ప్రిన్సెస్.
హ్
డాడీ లిట్టిల్ ప్రిన్సెస్. డాడీ లిటిల్ ప్రిన్సె డాడీ లిటిల్ ప్రిన్సెస్ కూడా అండుతరా.
వండుతారు కదా జంట్ల కంటే ఇంకా వేరే యాప్ లో కూడా బానే సంపాదిస్తున్నావ్ ఈ యాప్ లో ఐతే మనీయే వస్తలేవు
పైసలు పెట్టేది కాకుండా వట్టిగా వచ్చేదేమని ఉంటే చెప్పు
మీమ్ అమ్మాయిలకు అయితే ఒట్టి వచ్చేది మాత్రం ఫ్రెండు యాప్
ఫ్రెండ్ అప్ ఆ
హమ్
మేకైతే వస్తాయి మాకు రావు మల్ల మాయి ఉన్నయన్ని
మీకు ఎట్లా తెలుసు దాని గురించి
ఆ
యూస్ చేసినవా
ఆ ఒకప్పుడు యూజ్ చేసిన మా ఫ్రెండ్ గాడు చేసుకోరా చెస్ మా ఫ్రెండ్ గాడు చేసుకోరా చేసుకోరా అంటే అంత ట్వంటీ రూపీస్ వేసి ఫోర్ ట్వంటీ రూపీస్ వేసి మాట్లాడిన రెండు ఒక కాల్ కతం ఏమైంది వండుకోలేదు
ఆ
ఇదే నాకు ఇగా ఫ్రెండు లేదు ఏం లేదు సప్పుడుగాక ఊకున్నాయిగా
ఇంతమంది ఫ్రెండ్లు ఉండంగా మేము అందరం ఉండంగా ఇంకేం
నాక నా నాకేమన్నా నాకు అప్పుడు ఎవ్వరులేరు సెకండ్ ఇయర్ అనుకుంటా సెకండ్ ఇయర్ ఎవ్వరు లేరు నాకు
ఓ గప్పట్నుంచి ఉందా ఆ అప్ డిగ్రీ సెకండ్ ఇయరా ఇంటర్ సెకండ్ ఇయర్లా
డిగ్రీ సెకండ్ ఇయరు
అంటే మేము కాలేజ్ మేము ఇంటర్ సెకండ్ ఇయర్ లోఉన్నప్పుడు అ
హమ్ ఎవ్వర్లేరు నాకు డిగ్రీ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ లో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇగా ఫ్రెండ్స్ లేకుండా అయిపోయింది
అవునా
ఆ ఇగా డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ లో కపరా నువు పరిచయం అయినవ్
అ
చాలు ఆ దేవుడు ఎట్లా ఎట్లా రాసిడో మనకు కలవాలని ఉన్నది కావచ్చు మరి
అందుకని అట్ల ఫ్రెండ్స్ ని చేసింది దేవుడే
అంది కూడా కరెక్ట్
మంచి వాళ్ళని అట్లనే కలుపుతాడు ఫ్రెండ్షిప్ దొరకనోళ్లకి మంచి ఫ్రెండ్ ని పరిచయం చేస్తాడు
అవును ఊహించినవాసాలు మనం కలుస్తామని జీవితంలో
హమ్ అనుకున్నదొకటి ఇంకొకటి అయింది
ఆ అంటే నేను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా నిజంగా
ఏంటిది
అంటే మరి నిను ఒప్పుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటానా నన్ను
ఆ
పక్కా అ
అయినా మీకు ఉన్నరు బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీకు
నాకెవ్వరు ఉన్నారే నువ్వు తప్ప నాకేవ్వరులేరు నిజంగా చెప్తున్నా
సుధా అవన్నీ పెట్టేది బెస్ట్ ఫ్రెండ్ అని పెట్టేదిగా
ఎవలు
ఒక అమ్మాయిని పెట్టది గా బెస్ట్ ఫ్రెండ్ అని
అదే గద లడ్డు
హ హు
ఎప్పుడో ఒకసారి మాట్లాడది నా బెస్ ఫ్రెండ్ పెట్రా పెట్రా పెట్రా అని అంటే పెట్టిన
హు హామ్
అడుగుతానే పెట్టిన లేకపోతే నేను పెట్టకపోదును
అవునా
ఆ ఇప్పుడ ఎవరూ పర్య టచ్ లో లేరు నాకు అంత డిగ్రీ అయిపోయిన తర్వాత మొత్తం మారిపోయిర్రు
అట్లనే ఉంటారు ఫ్రెండ్స్
ఉ కానీ దగ్గరున్నదంటే నువ్వు ఒక్కదానివే తెలుసా
ఉమ్ హు
నిజంగా నాకు ఏవ్వలేరు తెలుసా ఇంతవరకు నాకు ఇంత కాలే
అవును మొన్న నీకు నేను కొట్టిన పైసలు నాకు కొట్టలేదేంది రిటర్ను
ఆ
మొన్న నీకు కొట్టిన పైసలు నాకు కొట్టలేదు రిటర్న్
కొడతా కొడదాం మర్చి కొడతానే డేబై
డేబై అయినా
డేబైయే హైదరాబాద్ ల ఉంటాన ఒడియా రూపాయి గతి లేదు
హాస్టల్ల ఉంటానవా
ఆ ఒక వన్ మంత్ ఉండి తర్వాత రూమ్ తీసుకుంటా
ఇప్పుడు మీ సప్లీలు పడ్డాయా
ఒక మూడు ఉన్నాయి
మంచి పని చేస్తానవ్ నీదే మంచిగున్నతి జాబ్ చేసుకుంటే ఎగ్జామ్స్ టైమ్ లో రాసుడు
ఆ సప్లీలు పడి
అత్తనేను హన్మకొండకు
ఇప్పుడు నువ్వు పోయేది
అది లేదు కాలేజీ లో ప్లేస్మె ఎవరు చూపితారు అదే చెత్త కాలేజ్ లవడాల కాలేజ్ అల్లా ఇంకా ఆ లవడాల కాలేజీలు ఇంకా
ఓయ్ కాల్ రికార్డ్స్ అయితయి కాలేజీలు వాటిని వీటిని తిట్టొద్దు
వాళ్ళు ఇంటరా మన మన మా అంత మాటలు
ఏమో
ఏమి వింటరు వినరు
ఆ మ మ ని
ఆ
ఎం కాదు చెప్పు ఇగ
అదో చెత్త కాలేజు
ఉమ్
ఉమ్
అ
అదో చెత్త కాలేజు ఇంకో ప్లేస్ మెంట్స్ డిగ్రీ ఎల్ల తీస్కుంటే దనైటికి తెల్స నీకు
మనమే ఫైల్ చేషి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ నీ గ్రూప్ లెక్క పెట్టి చేత్తారు తెల్సా ఈ కార్య యాప్ ల
ఆ
ఆ
ఫైవ్ మెంబర్స్ నీ యాడ్ చేత్తర
ఊమ్
మొత్తం అమ్మాయిలేన
ఆ అమ్మాయికాదు అమ్మాయిది అబ్బాయిలు
ఎంత మంది అమ్మాయిలు ఎంత మంది అబ్బాయిలు
ఏమో
అన్రేడ్ పర్సన్స
కాదు ఎవర్నన్న అబ్బాయిన్ మరీ పిలిచి రొండొందలు కట్టీ తిస్ చై మన్రాదిది
ఇగ అంటారు మాలు
ఏ రెండు వేల్ దాకొచ్చినయ్ తెల్సా
నిజంగానే అచ్చినాయ
ఊమ్
వాలి కత్తలెవు
ఇవాల మాట్లాడుకున్నది నిన్న మొన్న ఒక్క రోజు ఇయ్యాల ఒక రోజు
నాకు రొండ్రోజులు నైట్ ఇంటె నైట్ డ్యూటే పడ్డది మూర్రోజులు నైట్ డ్యూటే చేసిన
ఏం చేయాలె డ్యూటి
ఆ
ఉమ్
ఏం చేయల్నాంటే సోలార్ తెల్సా నీకు
ఉమ్
దాన్లో అందరూ నాకు
అదేన
ఉమ్
ఊహు ఇంక
చెప్పొర్రి
ఆమె రీచార్జ్ లెవ్వటా ఫోన్లా మిఅక్క ఇందులొ జాయిన్ చేపించిన మా ఫ్రెండు న్ను ఒకక్క దాంట్ల వాళ్ళతోన్ మాట్లాడదాం అంటె టైమే సరిపోతాలె
మే మెందు మీ మరదల్కు చెప్పినా మరే
హు హు ఆమె ఏమంటాందంటే అక్కడిక్కడ దూరం దూరంగా
నా కానటే నేన్ అనుకోకుండ కాస్త జాబ్ పో నాకూ మా ఫ్రెండ్స్ ఉన్నరు జాబ్ చేపిత్తరట
సరే
ఏ ఊకో గిల్లి గా మాట్లాడీ
ఏ వాళ్ళ ఇంటరా ఘోషో సింగిల్ బతుకు ఉండ ఉండలేకపోతాను నేను
ఏమో ఎం కథనో
ట్వంటీ తౌసండ్ సాలరి ఇరవై వేలు మంచి
ఎం జాబ్ ఉన్న
ఆ ఎం ఏంటి అన్నారే నీకు అంత చెప్తావు ఆగు ఏంటది ఇక్క హా
అర్థం కాలే
ఎం జాబున్నదట
నాకు జూడు ఈను మాయన వచ్చిం
ఇరవై వేలు జాబు
చాలు
సరిపాయ ఇంకా ఇంకా ఇంకా వ్యవసాయం చేస్తారు ఇంకా మీరు
ఆ
ఇక వ్యవసాయం చెస్తారు వ్యవసాయం అక్కడికి పోయి ఫొటోలు పెడుతున్న గా మొత్తం
ఎక్కడ పొలం లా దిగా
ఆ
హు
అటు ఇటు అయితే మంచోడో దొరికిండట వాడికిగ
ఆ నిన్న అడిగితే అసలు ఎవ్వరు చూడరు మంచోడు దొరికింది మంచోడే దొరికింద అంట
ఎందుకే ఏ చెత్తన్నావ్ అంతగాను
హు తిన్నావా నువ్వు
తిన్న తిన్నా
ఆకలి అయితే తిను
అయితలే